హలో
హలో
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తాందా
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తారు మేము ఇప్పుడే భోజనం చేసినం
అవునా ఆ చేసాను
ఆ కర్రీ చేసుకున్నారు ఎవరు ఈ రోజు మేము సొరకాయ కూర కర్రీ చేసుకున్నాం
చెప్పు
లేదు వేరే వాళ్ళు ఇచ్చారు హలో
మీకు
మాకు కూరగాయ చెట్లు ఒక టమాటా చెట్లు ఉన్నాయి
అన్ని కొనుక్కోవడమేనా
హు
అన్నీ కొనుక్కోవడమేనా
హలో అన్ని కొనుక్కోవడంమే కూరగాయలు
ఇంకేమన్నా
అది
ఆ చెట్లు ఉన్నాయి చెట్లను పెంచుతారా
చెట్లను పెంచుతా గాని ఒక టమాటా చెట్లే ఉన్నాయి బెండ చెట్లు ఎండిపోయినాయి సొరకాయ కొనుక్కోవడమే బయట అన్ని కూరగాయాలు
పండ్ల సెట్లు ఉన్నాయా
అనగా చెట్ల ఒక దానిమ్మ జామకాయ దానిమ్మ పెంచుకుంటాం
సీతాఫలం పెంచరా
ఏం కాయ ఆ
సీతాఫలం పెంచారా
శీతఫలము అవి అవే మొలుస్తాయి పెరుగుతా ఉంటాయి ఆ చెట్టు కూడా ఉంది పక్కన పక్కన ఆ చెట్టు కూడా ఉంది మీరేం కర్రీ చేసుకున్నారు
నేను ఈరోజు పెసరపప్పు తీసుకున్నానండి
ఆ పండ్ల చెట్లు పెంచుకుంటారా మీరు కూడా
ఆ పండ్ల చెట్లు ఉన్నాయి
ఆ కూరగాయలు
కూరగాయ చెట్లున్నాయి పండ్ల చెట్లు ఉన్నాయి
ఆ ఏమేం కూరగాయలు కాస్తాయి
ఉమ్
టమోటా కాయలు కూడా ఉన్నాయి ఇప్పుడు
ఆహా
చెట్టు ఉంది ఒకటి
హుం
బాదం చెట్టు కూడా ఉంది అరటి గెల కూడా ఉంది కాయలు ఉన్నాయి కాస్తున్నాయ్
కాస్తున్నాయ్ పండ్లు తింటారా మరి సపోట పండ్లు ఉమ్
గర్ర కిట్టాల పిస్తాన్ తింటాం
ఉ ఉమ్
ఎవరిస్ సీజన్ గదా
ఆ ఇప్పుడు సీజన్ కదా మామిడి చెట్టు లేదా ఇప్పుడు సీజన్ అదే కదా ఆ
కొబ్బరి చెట్లున్నాయి కాయలు కూడా వచ్చినాయి కాస్
ఉమ్ కొబ్బరి బోండం తాగిర్రా ఎప్పుడన్నా
ఆ తాగాము
ఆ ఇంకేం చేస్తాండ్రూ ఇంకేము
మునగ చెట్
కూరగాయలు ఇంకేయి ఉమ్
మునగ చెట్టు
మునగ చెట్టు ఉంది మా ఇంటి ముందు మునక్కాయలు కూడా కాస్తాయి మునుగాకు కూడా తెంపుకొని పప్పులో వేసుకుంటాము పప్పులో వేసి
ఎన్ని రకాలు చేస్తారు మునుగాకు తోని
మునగాకతోని పచ్చడి చేసుకుంటాము ఆ పప్పులో వేసుకుంటాము ఆ ఆకు మంచిగా ఎండబెట్టుకొని ఇట్లా పొడిలాగా చేసుకుంటాము
ఉమ్
ఆ మూడు రకాలు చేసుకుంటాము కాయలేమో సాంబార్లు వేసుకుంటాము టమాటలు వేసుకుంటాము అట్ల చేస్తాం
మేము మునగా పువ్వు తోటి కూడా కూర చేసుకుంటాం
ఆహా వాటికనే పెడతారా లేదంటే ఏదన్నా ఉహూ వాటికే నూరు రూపాయల కోసం పెడతారా
ఉమ్ ఉల్లిగడ్డలు కడ్జేసి అది
ఆ
మొన్న కడిగి
ఆ
వండితే ఎలా ఉంటదో కదా అలా ఉంటది ఇది
బాగుంటది కావచ్చు
బావుంటది టేస్ట్
పచ్చిమిర్చి వేస్తారా కారం వేస్తారా
ఇష్టం కారంతో
అ
ఆ టమాట వెయ్యరు కావచ్చు అందుల
టమాటా వెయ్యం ఓన్లీ ఉల్లిగడ్డలే వేస్తాం
ఏం కర్రీ అంటే ఇష్టం మీకు
మాకు వంకాయ కందిపప్పు చారు చింత చెట్టు ఉంటుంది దగ్గర
ఉంది చింత చిగురు ఎప్పుడైనా వడుకున్నారా
ఆ వండుకున్నాం చింత చిగురు ఇప్పుడు ద కాల వస్త దిన
ఆ చింత చిగురు రొయ్యలు చింత చెరు చిగురు రెండు చేపలు వేసుకుని వండుకుంటారు గా
అవును చింతచిగురు
హ లేతా ఈగురు నలవాలి మంచిగా నలిసి వండుకోవాలి
పెసరపప్పు వేసుంటుంటే కూడా మంచి టేస్ట్ ఉంటుంది
అవును పప్పులు బాగుంటాయి ఇట్లా బాగుంటాయి అన్ని రకాలు చేసుకోవచ్చు ఎండబెట్టి పొడిలాక కూడా చేసుకోవచ్చు
చింత చిగురు సి విటమిన్ ఎక్కువ ఉంటది అందులో
అవును చిత్త కాయ చెట్టుని పెట్టుకుంటార చింతకా కి మేం కొనుడే మాకులేదు
చింతకాయ పచ్చడి పెట్టుకుంట ఇప్పుడే సీజన్
ఆ చింతకాయ పచ్చడ పెట్టాము సీజన్ ఇప్పుడే ఇది వరకు చాలా మంది ఇంకోంచెం ముందే పెట్టుకున్నారు శివరాత్రి ముందే గని మేము ఇప్పుడే పెట్టుకుంటం
పొట్టుతిశి పెడతర పొటు తియక పెడ్తారా
పొట్టు తీసే పెడతాం పొట్టు తీయక ఎప్పుడు పెట్టం పొట్టు తీసి తీయక పెడితే అంత కొంచం కసుకు కిసుకు లా ఉంటది
అంట టెస్టుండదు రోజులు అయినా కొద్ది టేస్ట్ మరతనే ఉంటది పొట్టుది తియక పెడితె పొట్టు తీసి పెట్ట పట్టేనే టేస్ట్ ఉంటది
ఉ ఉ
ఎట్ల జొన్నలాగుంటది
మంచిగా ఇట్లా నెయ నెయ్యి ఇట్లా లాగా ఉంటది మంచిగా పెత్తగా
చిన్నపిల్లలు ఉన్నా ఇంట్ల తప్పకుండా పచ్చడ కావాలి
అవును అన్నిటికన్నా టేస్ట్ చింతకాయ పచ్చడి ఉంటది
హ
అ
చింతపండు ఎక్కువ వాడుతారా
చింతపండు వాడతాం సాంబారు బెండకాయ పులుసు చట్నీ పులిహోరకు ఇట్లా వాడతాం చింతపండు
ఒకటేసారి కొనిపెడతారా అప్పటికప్పుడే తెచ్చుకుంటారా
సంవత్సరానికి సరిపా తీసుకుంటాం మేము ఒకటెసారి
కొట్టిన కాయలేసు
పది పదిహేను కిలోలు ష్ ఉ
కొట్టింది తీసుకుంటారా కాయలు కాయలే తెసుకుంటారా
పట్టింది ఇవ్వరు. గింజతోనే ఇస్తరు. గింజతోనే ఇస్తే గింజ కొట్టుకొని మనం గం జలు తీసుకోవాల
అడ పెట్టి ఎండ ఓసి కరెక్ట్ కొడుతునే తెల్లటి లోబ తెల్లగ పడతనే పురుగు పట్టదు
ఆ మంచిగ ఉంటది. ఎండలే వేసి మంచిగా కొట్టుకుంటే మంచిగ ఉంటది. రోగచల్లితే అదే సీజన్ గద
ఉమ్
మ్మ్
ఏప్రిల్ లో చింతకాయ అను కొనుక్కో ఇప్పుడు మిరపకాయలు కొడులు తీసుకో మిరపకాయలు కొనుక్కండు పసుపు ఇదే పని ఉంటది. ఎండకాలం ఏప్రిల్ నెల్లో చేసుకుంటే మంచిది
ఏప్రిల్ లో బాగా కొంతమంది ఇప్పనుండే చేసుకుంటారు. ఎండలు బాగ ముదిర్నయి కదా
ఇద అమావాస్య పోయిన తరువాత అమవాస్య ముందే చేసుకుంటే మంచిద
ఉమ్ అమావాస్య ముందే చేసుకోవాలె పౌర్ణమి పోయిన తరువాత
చుండద
అవును మీకు బానే దొరుకుతదా అటు సైడ్ మామిడి కాయలు కూడా వట్టుగనే పెడతారు ఎక్కువ కోనం కొంచం కొంచంగా ఉంటం చట్నీ కోసం వాటికనే పెడతరు ముక్కలు చేసి
అందులా అది కి పచ్చడి పెడితారేమో
పచ్చడి కోసం రెండు కిలోలు, ఉ మూడు కిలోలు లేదా కిలోన్నర ఇట్లా పెడితే ఇగ మేము పెట్టుకుంటాము. పచ్చడ ఊ అట్లా తెలిసిన వాళ్ళకి చెట్టు ఉన్నది. వాళ్ళు తీసుకచ్చి పెడతరు.
సరేనండి మరి
ఆ సరే అండి